హలో
ప్పిస్తుందారా
ఆ వినిపిస్తుంది సిస్టర్ చెప్పండి
ఆ ఏం చేస్తున్నవ్
అసల్ కాలియే సిస్టర్ ఏం చేస్తున్నారు మీరు ఆ తిన్న సిస్టర్
ఆ తిన్నరా నేను కూడా కాలినే
ఊహు
ఊ ఇప్ మధ్యానం తినలే అట్లా ఇప్పుడు వన్ ఏ ఐతుంది టూ థర్టీ అట్లా తింటా
అవునా ఏం చేస్తున్నారు మీ పిల్లలు
ఆ నువ్వు ఓన్లీ ఆ మార్నింగ్ ఏమనా టిఫిన్స్ చేస్తావా రా
ఆ మార్నింగ్ అంటే ఎప్ డైలీ చేయను ఎప్ ఇప్పుడు నా వీళ్లుని బట్టి చేస్తా చేస్తే గా దోశ రేప్ పెసరట్లు ఏస్తరు
ఆహా దోశ ఎట్ల ప్రిపేర్ చేస్తవ్
దోషే అంటే నేను ఎక్కువ పెసరట్లే చేస్తా సిస్టర్ పెసల తోటి ఏం లే
ఆ మేము కూడా అట్లా అవి ఎప్పుడనా ఒకసారి పిల్లలకోసం దోశలు ఓసు గాని అది ఇం ధనియా ప్రిపేర్ చేసింది దోస పిండి కలుపచ్చుకున్నావ ఇంట్ల తయారు చేసి
ఇంట్లోనే జల్దీ ప్రిపేర్ చేస్తా నేను రైస్ తోటి
ఊహు దాని యూటు లో చూసా
అవును సిస్టర్
అమ్ నేన్ గంతే రయిసున్నా మినుప గుండ్లు ఒక తిక్స్ అవర్స్ నాన్న పెడతా
అవును
మళ్ళీ మిక్సీ పట్టినాక మిక్సీ పట్టాలి అది మొత్తం మిక్సీ అయినాంక నైట్ అంతా అట్లనే ఉంచాల దాన్ని మంచిగా క్యాప్ పెట్టి కవర్ అన్న క్యాప్ పెట్టి తెల్లరి ఏముంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని నీకు ఎంత కావాల అంత తీసుకొని లైట్ గా వాటర్ కలుపు మళ్ళీ బాగా కాలుపోదు
యావున్ శేశి
బాగా కలుపుతే లూజ్ లూజ్ అయి మనకు పోయడానికి రాదు,
ఆ
అంతే మామలుగా ఒక టూ త్రీ టైమ్స్ అట్లా ట్రై చేసిన దోశలో అంతే నువ్వు ఇట్ల నే చేత్తవా వేరేలాగా చెత్తవా
ప్రాసెస్ లో చేస్తాను, దోలు ఎక్కువ మా సార్ టిఫిన్స్ చెయరు అందువల్ల ఎప్పుడో ఒకసారి చేస్తా నేను
కొంతమంది ఒకవేళనా ఫెస్టివల్ రోజు లేకపోతే ఫాస్టింగ్ ఉన్న రోజు,
అవునా
చేసుడే
ఉహు
ఒక్కడ
మీ పాప రాలేదా సిస్టర్ ఏ కట్టి పాప వాళ్ళకి ఎక్కువ టిఫిన్స్ పెడతారా
లేదు లేదు లేదు రైసే ఎప్పుడో ఒకసారి టిఫిన్ అంటే స సండే రోజ అయితేనే పాపకు స్కూల్ ఉండదు కాబట్టి, లేట్గానే తింటది, ఉ అన్ని స్కూల్కి పోన్ రోజులు చేస్తా
ఆహా
మళ్ళీ దోశ ఒకటే వాళ్ళు చట్నీ కూడా తినారు ఎక్కువ మా ఆయన బయటదే కొనుకోతారు, ఇంట్ల తక్కువ ఉ ఉ మేము ఎక్కువ ఎక్కువ ఎప్పుడన్నా ఎప్పుడన్నా అంటే ఎప్పుడు పడుతేచ్చపడే మధ్యాహ్నంమయినా నైట్ అన్నా ఎప్పుడంటేప్పుడు ఒక గా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం,
ఇగా మళ్ల
అది అయితే సింపుల్గా తొందర అయిపోతది.
అవును కానీ ఎక్కువ ఉప్మా ఇ తినడానికి ఇష్టపడారు కదా,
మా పాప తింటది నేను తిిననే తినము గాని మా పాప తింటది.
తింటా
ఆమె తినే కొంచెమై అయినా కాని కొంచెం తిన్న చాలని ఎంత ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతది ఆ నీళ్లు, నూనె ఆ నూనె ఎట్లా వేస్తా ఆ ఉప్మాలా కొన్ని మళ్ళీ పసుపు వేత్తరట మీరు వేత్తరా,
లేదు సిస్టర్ నేను ఎప్పుడు అయ్యలేదు అట్లా నాకు పైస్ వేస్తారని మీరు ఎప్ప తాగ
ఆహా అవున కొంతమంది వేస్కంట్రట పసుపు
నేనే కదా ఎపుడైనా
మీరు ఎట్లా చేసుకుంటారు, ఉప్మా
ఉప్మా నేను అయితే ప్యాన్ లో వాటర్ ఆయిల్ పోసిన తర్వాత కొంచం అవా అల్లా పప్పుదినుసులు వేస్తాను శనగపప్పు, పల్లీలు పల్లీలు వేస్తాను, మీస్ మిస్ లెస్ కరివేపాకిస్తాను వేసిన తర్వాత వా వాటర్ పోసి ఆ వాటరు హీట్ అయిన తర్వాత అందులో రవ్వేస్తాను, వేసి అది కలిపి లైట్ గా సాల్ట్ వేస్తా
ఆహా ఆ ఉప్మాని కూడా షుగర్ వేసి వేస్తే దాన్ని రాబట్టి కేసరి ఏమో అంటారు.
సరే అంటారు అందులో కూడా బాదం కిస్మిస్ లేసి స్తారు కాకపోతే కొంచెం రవ్వకేసులో ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కలుపుకుంటారు
ఆ ఇప్పుడు ఈ ఈ రవ్వని మీరు వేయించుతారా
ఏయిచను సిస్టర్ నేను నార్మల్ గానే చేస్తాను
యూట్యూబ్ లో చేస్తే కొంతమంది రవ్వని కూడా ఏస్తారట
టేస్ట్గా ఉండడం కోసం ఎంచుతారు అంటారు కాగానీ నను ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు
ఆహా లేగంటే ఎప్పుడూ అట్లా వేయించాలే డైరెక్ట్ దాంట్లో ఏమైనా పురుగులు ఇట్ల ఏమన్నా ఉంటాయని చూసి అన్నీ ఇలా మాసలున్నాయి ఇట్టు సైడు ఉన్నాయి. ఇ వినాయకున్నప్పుడు షుగర్ వేసి చేస్తా గాని అట్లా చేస్తంది మా పాప తిన్నాదు షుగర్ది పాల టైపు అయితేనే తింటది
అవునా
మీరు షుగర్ తోటి ఎప్పుడన్నా వేసుకున్నారా
షుగర్ తోటి అంటే ఎప్పుడున్న చేస్తారు రవ్వ కేసరి చేస్తా పాలు పోసి రవ్వ కేసరే సేమ్ ఇదే ప్రాసెస్ లో చేస్తా
ఉహుమ్
ఉమ్ ఆడుకుంటారు ఇడా విభాగం
ఆ ఇంకా సేమియా గ ఇట్లా వేసుకుంటారా
ఆ చేసుకుంటాం
ఉమ్ ఇప్పుడు సేమియాలా బాగా షుగర్ వేసుకుంటారా నార్మల్ ఏనా
ఉమ్ షుగర్ మామూలునే తీసుకుంటాం బాగా తీసుకోము
ఉహుమ్
ఉహుహు
మే ఆ ఏంటిది రా
ఉమ్ బాబు ఏం చేస్తున్నాడు ఆడుకుంటున్నాడా
ఆ బాబు ఆడుకుంటుండు రాత్రికే
అవును
నా దగ్గరనే ఉంటాడు చెప్పాలి నాకు
మీ పిల్లల తోటి మీకు టైం సరిపోతది కావచ్చు ఉమ్
వీళ్ళతోటే మార్నింగ్ టెన్ వరకు పని ఉంటది మళ్ళా తర్వాత బాబు తోటి కోసేపు
ఆహా
అమ్ ఏం పని మళ్ళీ ఇప్పుడు కొంచెం పడుకుంటాం మళ్ళా ఈవినింగ్ మళ్ళీ పని ఉంటది
ఉమ్ అవునా
ఇదిదే పని
అవునా సిస్టర్
హమ్ ఈగ రొటీన్ అయితుంది వాళ్ళే ఏమి లే కాలి సమ్మర్ కదా ఇటు వర్క్ ఏముండేది వర్క్ ఉన్నప్పుడు ఎప్రూవ్ అవుతుంది మాత్రమ్మా
ఓమ్
అమ్మ మామయ్యద కొంచెం ఓల్డ్ అయిపోతాడు ఇంచనే ఉంటాడు
అవునా సిస్టర్
ఉమ్ మార్కట్ వెళ్ళిం డా మళ్ళ ఎల్ డు కానీ ఇప్పుడు ఈ మధ్యలో వెళ్తలేడు ఇ హెల్త్ బాగుండకపోయేసరికి
ఉమ్ అదేలే
ఏ ఇంకా
ఇంకా చెప్పాలి సిస్టరు
ఉమ్ ఉరుకో ఇస్తాడు. అక్కో
అ అవు టెన్ మినిట్స్ అయిపోయినయి పాలు వాళ్ళు తీసుకుంటారు అక్క
ఆ ఎంటిదా
ఏన్న టాయ్స్ ఇట్లు ఉంటే ఇవ్వండి తనకి ఆడుకుంటాడు
ఆయన టాయిస్ కాదు మమ్మీ తోటే టాయి మమ్మే పెద్ద టాయి
ఉమ్
కొంచెం ఏమైనా తినిపిస్తే అప్పుడు ఆడుకుంటాడు ఆయనకు ఫుడ్ టైం అయింది ఫోన్ కావ అ నేం ఈ కాల్ అయిపోయిట్ట కానీ మళ్ళీ ఫ్రీ ఉంటే నీకు మెసేజ్ చేస్తా అప్పటి వరకు ఒకవేళ ఫ్రీ ఉంటే మళ్ళ ఒక కాల్ చేస్తున్నారు ఇవాళ రేపు టూ డేస్ వర్క్ ఎట్లా ట్వంటీ కాల్స్ అంటే ఫుల్ టైమ్ పడుతుంది తొందరగా అయిపోదు
అవును టెన్ మినిట్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది
హమ్ ఇగో
ఆ
అే మూడే కదా ఇంకా ఎవరిది నంబర్ ఉంటే
ఇంకా నేను ఎవరికీ కాల్ చేసిన ఒక ఆమెకి కాల్ చేసిన తన్ని ఫ్రెండే అంటున్నావు కదా
ఆ అంటే ఎవరా అమ్మె పేరెంటిది
తన పేరు నాకు తెలవదు కానీ వాళ్ళయితే ముస్లిమ్స్
ఆహా ముస్లిం ఆమె కాదు మరి ఎవ్వరు ఒక ఆమె అయితే నాకు నెంబర్ వచ్చింది మాట్లాడమనండి నా ఫ్రెండ్ ముస్లిం ఆమె ఏమె కాదు వచ్చి పోను సరే రా వరి
నువ్వు టెన్ మినిట్స్ కాకపోతే వాళ్ళు కాల్ తీసుకోరు టెన్ మినిట్స్ టూ మినిట్స్ ద మాట్లాడండి టెన్ మినిట్స్ కచ్ చేయండి
ఒక వన్ మినిట్ ఉంది అయిపోతుది ఇది త్రీ కాల్స్ ఉన్నాయి ఆ త్రి కాల్స్ ఉంటే ఇవాళ్ళ రేపు మాట్లాడుకుందాం
ఆ తర్వాత మీకు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేయండి నేను అటెండ్ చేస్తా
ఆ సరే నువ్వు ఫ్రీనే ఉంట కాదా
ఆ ఫ్రీగానే ఉంటా సిస్టర్ నేను
మళ్ళీ వర్క్ ఇంట్లోదైనా అన్నింటికట్లా చేసుకుంటూ
మళ్ళీ ఈవినింగ్ టైమ్ ఫోర్ ఫైవ్ కు అట్లా చేసుకుంటా కానీ ఎనీ టైమ్ కాల్ రిసీవ్ చేస్తా నేను వీళ్ళే
ఆ సరే
ఆమ్
ఇంకో తర్టీ సెకండ్స్ అయినాకా నేను కాల్ కట్ చేస్తా
ఆ అప్పుడు కట్జయడి టెన్ అయిన తర్వాత కాల్ కట్జ చేయయండి సిస్టర్ తనికి ఏదైనా టాయ్ స్ ఇవ్వండి లేకపోతే ఏదైనా ఫుడ్ పెట్టండి ఏడుస్తుకున్నాడు కదా బాగా
ఆ ఆ
ఓకే సిస్టర్
సరే
బాగా ఎడుస్తున్నారుడు కదా ఎడు